హ
ఏం చేస్తున్నారండి
మేమా తిన్నాం ఇప్పుడు అన్నం మీరేం చేస్తారు
నేను అన్నం తిని కూర్చున్నా
మాది ఇవ్వల తోట కూర
మాది కూడా సేమ్ తోటకూరనే
ఆహా ఎట్లాండి ఎట్లా వండుకున్నారు.
తరపకు వేసి పండుకున్నానండి నేను
ఆ
పప్పు కర్రీస్ వండాను ఎల్లిగడ్డసి
ఆహా బాగుందా
చాల బాగుంది కూర
అ
తోట కూర కొన్నారా లే
తోట కూర కొన్నాం ఇంటి ముందే అమ్మచ్చింది ఇప్పుడు తీసుకున్నాము. వట్టిగానే రెండు టమాటలు వేసి వండుకున్నాము రెండు మిర్చి రెండు పచ్చ మిరిచి ఉల్లిపాయ ఏలిపాయలు లేసి వండుకున్నాం
ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఎక్కువ ఇతుందు కూర
వేసినాం ఎలిగడ్డ ఉలిగడ్డ ఎక్కువ వేసినం అండు కున్నాం చాలా బాగుంది
ఉగాది ఎప్పుడు అండి.
ఉగాది పంతొమ్మిది తారీ
ఏ వారం వస్తుంది
గురువారం అయితుంది ఏం చేసుకుంటారు ఉగాదికి ఏమేం ఆ చేసుకుంటాం మీరేం చేసుకుంటారు ఉమ్ మ్మ్ శనగపప్పు నాన పోస్తాం ఉగాది కి పచ్చడి చేసుకుంటాం బూరెలు చేసుకుంటాము శనగపప్పు ఉడకపోసి
పచ్చడ ఇలా
పచ్చడి చేసుకుంటాం పచ్చడా కొంచెం కొత్త చింతకాయ వేసి కొంచెం పులుసు తీసి కొన్ని వాటర్ పోసుకుంటాం అందులో బెల్లం వేస్తాం మామిడికాయ వేపపువ్వు కొంచెం ఉప్పు కారం వేసి పచ్చడి చేస్తాం శనగ పప్పు ననబోసేము ఈ ఎక్కువ కుండల్నే చేస్తాం కొత్త కుండల
అట్లయితే చల్లగా మంచిగనిపిస్తది
ఉ చల్లగుంటది సాయంత్రం దాకా ఉంటది కాబట్టి చల్లగుంటది
వేప పువ్వు ఎక్కవ వేసి చేసుకోవండి ఈ ఎండాకాలమంతా సల్లగా ఉంటది.
ఆ ఆ వేప పువ్వు బాగా వేస్తాం. ఒంటికి కూడా మంచిదే కదా ఒ వేరేపువ్వు
రేయ్ పగలు తల్వ
ఊ ఊ ఎండ కాలం చలవా బూరెలు చేసుకుంటం మీరు ఎట్లా చేసుకుంటారు
నేన్ కూడా అదే ప్రాసెస్
ఊ
మేము కూడా పక్షాలు చేసుకుంటం కొన్ని పిల్లలు చేసుకు నాకు జలుబు చెక్కెర ఏసి ఇట్ల చేసుకుంటం
ఊ
బక్షాలు మీరు
ఇంకేమీ
తరిగేస్తా అండీ
ఉ
భక్షలు ఎలా తయారు చేస్తారు మీరు బ శనగ పిడితో చేస్తారా అది
కొంచమ కొంచం మైదా కొంచెం గోదం పిండి కలిపి చేస్తము
ఊ
శనగ పప్పు ఉడక బోషి చక్కర అనకం బట్టి శనగపప్పు మంచిగా పేస్ట్ లాగ వేసి అందులో వేసి మంచిగా పాకం వచ్చినాక యాలకుల పొడి కొంచము ఉప్పు వేసి మంచిగా దగ్గరకి ముద్దలాగా చేసుకుంటాం చేసుకుని పెట్టుకొని కొంచెం కొంచెం గోధుమ పిండి మైదా పిండి వేసి కలుపుకొని కొంచెం ఆయలేేసి కలిపి పెట్టుకుంటాం పెట్టుకొని చేసుకుంటాం పూరిలాగా లాటించి అందులో ఈ పూర్ణం నెయ్య వేసి వేసుకొని తింటాము ఆయిల్ తో కాలుస్తాం
ఊ కొందరు నెయ్యితో కూడా కాల్చుకొని తింటరు
ఊ నెయ్యితోని ఎక్కువ తింటరు ఎక్కువ కాల్స్ ఊ ఆ దాని కాల్సుకొని తినేటప్పుడు నెయ్యి వేసుకుంటరు
అందులో పపకట్టు తీస్తారా అండి మీరు
ఆ పప్పు కట్ట తీసి సాంబారు ఇలా తీసుకుంటాం తన్నీ పప్పు మొత్తం వడగడి చాలా బాగుంటయ్ రెండు టమాటలు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసుకొని చేసుకుంటాం బాగుంటది ఇంకా వేరే ఎగ్ కర్రీ చేసుకుంటాం ఊ అవును అన్నిటి కంటే టేస్ట్ బాగుంటది చాలా ఉంటాయి మీర అట్నే చేసుకుంటర ఊ బూరెలు చేసిన తర్వాత ఈ పచ్చడా బూరెలు నైవేద్యం పెడతాం దేవున్కి అట్లనే మామిడికాయ పులిహోర కూడా చేసుకుంటాం అవన్నీ కలిపి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత తింటాం కొబ్బరికాయ కొడతాం
ఉ
ఆ రోజు ఉ అవన్నీ చేసుకొని తింటాం మీరు అట్నే చేస్తారుగా
ఏ మేము అట్లనే చేస్తాం
ఉ
శ్రీరామనావమి జరుకుంటార అండి ఇంట్లో
ఆ శ్రీరామనమి ఇంట్లో జరుపుకుంటాము పొద్దునే ఇండ్లు అన్నీ శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర దీపాలు ముట్టించుకొని ఆ రోజు పులిహోర చేసుకుంటాము వడపప్పు పానకం చేసుకుంటాము దేవుడుకు నైవేద్యం పెడతాము ఇంకా ఆలు కర్రీ గానీ ఏదన్నా అండుకొని తింటాము మధ్యాహ్నం తర్వాత సాయంత్రం గుడి కు పోతాము
సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరుగుంది మీ దగ్గర
బాగా మా దగ్గర సాయంత్రం జరుగుతది మంచిగా జరుగుతది చానా వైభవంగా జరుగుతది
కొంత కొన్ని ఊర్లల్ల నేమో మధ్యాహ్నం చేస్తారు
ఆ కొన్ని ఊర్ల మధ్యాహ్నం కాని ఇక్కడ మా ఊర్లో మాత్రం సాయంత్రం చేస్తారు ఇక్కడ చాలా బాగా జరుపుతారు రా నైట్
టీవీ లో వస్తతి కదా
టీవీ లో కూడా వస్తది మధ్యాహ్నం టీవీలో చూస్తాం
ఆ
ఉ సాయంత్రం గుడికి వెళ్తాం
ఉగాది రోజు పంచాంగ శ్రవణ నికి వెళ్ళతారా టెంపుల్ కు
ఉగాది రోజు పంచాంగ శ్రవణము టీవీ లో కొంచెం ఎక్కువ చూస్తాము గుళ్ళే కో అయ్యవారు కూడా చెప్తారు కదా
చెత్తబడు వెళ్ళతారా మరి ఇదేవు
వింటము ఎక్కువ వెళ్తాము టెంపుల్ కూడా వెళ్ళి వింటాము ఉ ఊరు వాళ్ళందరం కలిసి వెళ్ళి పంచాంగ శ్రవణం వింటాం ఇలా
ఒక్కొక్క దగ్గర భక్ష్యాలు కూడా ఇస్తారు టెంపుల్లో
అవును ఇస్తారు రామాలయం అయితే ఎవరన్నా దాతలు చేసి పంచాంగ శ్రవణం విన్న తర్వాత అందరికి ఇస్తారు పచ్చడ భక్ష్యాలు ఇస్తారు
మన తెలంగాణలో మాత్ సో తెలుగు వారికి అందరికి ఇది నూతన సంవత్సరం అసలు అయిన నూతన సంవత్సరం అంటే నే ఉగాది
ఉగాదె మనకు నూతన సంవత్సరం ఇక్కడ మొత్తం తెలంగాణ అంతా ఉ
కొత్త బట్టలు వేసుకుంటార ఆ రోజు
ఆ కొత్త బట్టలు కూడా వేసుకుంటాం ఆ రోజు పిల్లలు వేసుకుంటారు మేము అందరం వేసుకుంటాము కొత్త బట్టలు ఉగాదె మనకు తొలి పండుగ కాబట్టి వేసుకుంటాం
ఉ
ఊ మీరు వేసుకుంటారా
ఆ వేసుకుంటాండి
ఉహు
అదే అసలైన నూతన సంవత్సరం అని మేము కూడా అదే ముగ్గులు వేసు వేసుకుంటాం మంచిగా ఇంటి ముందు
హు ఇంటి ముందు కళ్ళపి జల్లి అన్నీ వేసుకుంటాము రంగురంగుల ముగ్గులు వేసుకుంటాము మామిడి తోరణాలు కట్టుకుంటాము అన్ని దర్వాదలకు
తప్పకుండా కచిన అది ఇలా దంచి
అవునవును చాలా బాగా వేసుకుంటాం ఒక కొత్తదనం వస్తేది మామిడితోరుణలగట్టుకుంటే
అదంట్ల కళ్యాణానికి పులిహోర ఎట్లా తయారు చేస్తారు
మామిడికాయలు ఉంటే మామిడికాయలతోని చేస్తాము లేదంటే చింత పండు పులిహోర చేసుకుంటాము చింతపండును మంచిగా గుజ్జులాగా తీసి ఉడకబెట్టి అందులో మెంతి పొడి జీలకర్ర పొడి కొంచెం వెల్లుల్లి ఇగ జీలకర ఉన్న వెళ్ళిపోయ దంచి వేసి బాగా మరిగిస్తాం కొన్ని పచ్చిమిర్చి ఉప్పు హు ఉప్పు పసుపు వేసి ఇట్లా మంచిగా ఆ దగ్గరకి చిక్కదనం వచ్చేట్టు మ సే మరిగిస్తాం
ఊ
పెట్టుకొని అన్నం మంచిగా పొడి పొడి చేసుకొని ఇగ పోపుపెట్టుకుంటాం ముందు శనగ పప్పు మినపప్పు పల్లీలు రెండు మిరపకాయలు కరివేపాకు అన్నేసి పోబెట్టుకొని అన్ననం కి కలుపుకొని అప్పుడు పులుసు ఏసి కలుపుకొని పెట్టుకుంటాం దాంట్లకి ఏదన్నా కర్రీ చేసుకుంటాం ఆలుగడ్డ గాని బీరకాయ గానీ లేదంటే కూర బొబ్బరికాయ గానీ ఏదన్నా కర్రీ వండుుకుంటాం వండుకొని తింటా
సరేనండి మరి
ఆ సరే ఉంటాను